వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు
ఆ వినిపిస్తుందండి కొంచెం గట్టిగ మాట్లాడండి
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి
మీరేమన్న బడ్స్ పెట్టుకున్నారా అండి
లేదండి బడ్స్ వాడనండి
అవునా అదే కొంచెం చిన్నగ వినిపిస్తుంటే ఫోన్ దగ్గరగా పెట్టుకుంటే కొంచెం గట్టిగా వినిపిస్తుందండి
ఆ ఇప్పుడు ఇప్పుడు ఓకేనా బట్స్ హెల్త్ కు మంచిది కాదండి వాడకూడదు
అవునా జనరల్గా ఇప్పుడు అందరుూ ఎక్కువగా యూస్్ చేస్తున్నారు కదా యూత్ అందుకోసం అడిగానండి ఏమన్నా మీరే యూస్్ చేస్తున్నార ఏమనని
హ ఎమర్జెన్సీకి యూజ చేస్తామేమో కానీ డైలీ ఫోన్స్ మాట్లాడడానికి యూసేయండి
నాకు కూడా నచ్చదండి తల్ల నొప్పిస్తుందండి అవి వాడడం వల్ల
అవున అవునండి
కొంతమంది ఎనీ టైం పెట్టుకునే ఉంటారంండి
చెవు నొప్పి తలనొప్పి అన్నీ వస్తాయండి
అవును ఏమనా ఎమర్జెన్సీ ఎక్కడ ట్రావెల్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ కాల్స్ లేదా మీటింగ్స్ అయితే అే పెట్టుకొని అటెండ్ అవ్వాలా
ఆ
ఇప్పుడైతే జనరల్ గా ఇంట్లో ఉన్నా కూడా పెట్టుకొని చూస్తారంండి మా ఇంట్లో ఉన్నారండి అలాంటి వాళ్ళు
అవునండి మా ఇంట్లో ఉండే వాళ్ళండి కానీ మా అమ్మ స్ట్రి చడిగుంజ్
అవునండి నేను చాలా సార్లు చెప్పానండి అవాయిడ్ చేయమని కాకపోతే ఇ ఇంట్లో కొంతమంది టీవీ చూస్తుంటారు కదా
ఉమ్మ్
అప్పుడు టీవీ చూడుకోకుండా వాళ్ళు డిఫరెంట్ గా మొబైల్ చూస్తార అనమాట
అవునా మా ఇంట్లో
కదా
నిజమే అండి అప్పుడు డిస్పెన్స్ బట్చ్ కన్నా ఇయర్ ఫోన్స్ మంచిదండి ఇయర్ ఫోన్స్ వైర్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసినా కొంచం హామ్ అనేది తక్కువే
హార్మ్ఫుల్ తాకువ కాపో కాకపోతే కొంచెం స్టైల్ కదా బర్డ్స్
హ
షో చేయడానికి
నిజమే నిజమే అండి
హా వాడకూడదండి కానీ మనం అదే పనుగ చేస్తాం
నిజమే అండి కానీ అంతే హెడ్ ఫోన్స్ కూడా ఉందండి బ్లూటూత్ బ్లూటూత్ ఆ ఏవైనా కూడా అంతే ఎఫెక్ట్ రేడియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది
ఓహో
ఇయర్ పెయిన్ హెడ్ పెయిన్ త్వరగా క్యాచ్ అవుతాయి అన్నమాట
అవునవును
సో అన్నిటిక కంపేర్ చేస్తే వైయర్డ్ ఇయర్ ఫోన్సే కొంచెం బెస్ట్ అండి కానీ మంచి క్వాలిటీ వాడాలి
అవును కాకపోతే ఎక్కువ రోజులు రావండి
ఆవును అదే ఒక వన్ ఇయర్ కన్నా
ఎక్కువరా వన్ ఇయర్ వస్తే గ్రేట్ అండి కొన్ని ఒక వన్ మంత్ టూ మంత్స్ అంటే వైర్ ఎక్కువ ఉంటంది కదా మనం మెయింటైన్ చేసే బట్టి ఉంటుందండి ఏదన్నా ఒక్కచోట చిన్న వైర్ పోయినా పని చేయి
హ్మ్
వైర్లెస్ కదా దీనికిక అట్లా పోయక ఏం ఉండవు సో ఎక్కువ మంది యూస్ చేస్తారు
ఇవి కూడ వెళ్ళిపోతాయండి బ్యాటరీ అనేది తగ్గిపోతుంది వు ఇది కూడ వన్ అండ్ హఫ్ ఇయర్ మంచి బ్రాండ్ అయినా కూడ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసినంటే
ఏం ఏముండే నేను అప్పుడే కొని నేను టూ ఇయర్స్ పై
అవునా
కాకపోతే నేను ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడో యూజ్ చేస్త అంతే ట్రావెల్ టైంలో పర్లే నవ్వేం బానే ఉన్నాయి మీరు నేను ఒకేసారే కొన్నామను కుంటా మీరు చాల మార్చింటారులేండి ఇప్పటికే
ఆ లేదండి నాకు రీసెంట్గా అది ఉండేది తర్వాత నాకు రీసెంట్గ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు మా కొలీగ్స్
హో బడ్సి ఇచ్చార బడ్డేకి
అవునండి అవునుడి నేను యూస్ చేయను అని చెప్పి నాతో లేవనుకోని ఇచ్చారు వాళ్ళు
కానీ వాళ్ళకి తెలీయద మీరు యూస్ చెయ్యారని
యూస్ అంటే నాతో లేక యూస్ చేయట్లేదని వాళ్ళు అదే ఒక గిఫ్ట్ గా ఇచ్చారు కానీ వాళ్ళ తెలియంనిది ఏమంటే నాకు నచ్చదు
అయ్యాయో
కానీ వాళ్ళు ఇచ్చానా అప్పుడప్పుడు ఎప్పుడు వాడుతా ఉంటాన
ఫ్రెండ్స్ ఇచ్చారు కదా వాడాల అప్పుడు వాళ్ళు కూడ సాటిస్ఫాక్షన్ వాడుతోంది మనం ఇచ్చింది యూజ్ అయ్యింది అని
ఆ
ఎలా జరిగిందండి బడె
బర్డే నార్మలే అండి ఆఫీస్ కెళ్ళాం ఆఫీస్ లో కొలీగ్స్ అందరు కేక్ కట్ చెప్పిచారు అంతే
హు ఇంకేంటండి
చెప్పాలండి ఎక్కడైనా వెళ్ళలేదా ఈరోజు మీరు
ఈ రోజ అంటే జస్ట్ ఏం వెళ్ళలేదు కానీ ఒక వన్ మం బ్యాక్ ట్రిప్ కెళ్ళొచ్చానండి
అవునా ఎక్కడికెళ్ళారు
నేను అరుణాచలంకి వెళ్ళానండి విన్నారా మీరు ఎప్పుడైనా
ఆ అరుణచలం మా ప్లేస్ కి దగ్గరే అండి
ఒ అవునా
ఆ
చాల మంచి టూరిస్ట్ ప్లేస్ అండి చాల మంది వెళ్తుూ ఉంటారు
హు
అ
ఎలా వెళ్లారండి ఫ్యామిలీతో పాటు వెళ్ళార మీరు ఫ్రెండ్స్ తో వెళ్లార
ఫ్యామిలీ అండి ఫ్యామిలీతో పాటు వెళ్ళాను
ఆహా
ఏ ఫ్రెండ్స్ తో వెళ్లేకి ఇంగ ఛాన్స్ రాలేదండి
అవునా అంటే కష్టమే అండి ఫ్రెండ్స్ అందరు ఒకరొకరు వర్క్ లో ఉంటారు కద అందరు
అవున అవును ఫ్రెండ్స్ తో వెళ్ళాలని చాల అంటే చాల ట్రై చేస్తున్నది వర్కౌట్ అవ్వడం లేదు
ఆ
ఎట్లంటే ఒకరికి ఫ్రీ ఉన్నప్పుడు ఇంకొకరు బిజీ ఉంటరు, ఇంకొకరు బిజీ ఉన్నప్డు ఇంకొకరు ఫ్రీ ఉంటరు అట్లయిపోతుంద్
అవునండి
బిజీ లైఫ్ అందరొక్సారి ప్లాన్ చేస్తే ఎళ్ళాలనున్నాము మీరెక్కడికెళ్ళలేదా
నేను రీసెంట్గా కేరలా దగ్గర ఒక ప్లేస్కి ఎల్లెసోచ్చానండి
అవునవును కిసన్ చూశాను మీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు కదా
ఆ అవునండి
ఎట్లుండింది, బాగుండిందా అండి
ఆ వెదర్ అంతా బాగున్దిండండి అవును అక్కడ ఎక్కడ ఆ ఒక్క వారమే కాబట్టి చాలా బాగుంటింది అంతేగాక ఫుడ్ అయితే చాలా బాగుందండి పరోటా, రోజు పరోటానే తినేదా
ఆక్చువల్ గ కేరళ లో ఫుడ్ బాగ్ బాగుండదండి అంటే బాగుంటం బాగుండదంటే అక్కడ ఆయిల్ కోకనట్ ఆయిల్ యూస్ చేస్తారు
అవునవును కనీ నేను వెళ్ళున్నది కేరళ కి పక్కన ఉన్నా తమిళనాడు ప్లేస్ అండి.
కి నార్మల్ ఆయిలే దొరికిందా
ఆ తమిళనాడులో ఎలాంటి స్టైల్ ఉంటుందో అలాం
అవును అసలు కేరళలో చాలా అండి ఫుడ్ బావున్ టది కాకపోతే ఆయిల్ యూస్ చేసాక కోకనట్ ఆయిల్, మనకు సెట్ అవ్వదది.
అవునవును నిజమే అది కొంచం సెట్ అవ్వదు, అది కాక రైస్ రైస్ కూడా మనలాంటి రైస్ ఉండద నమాట, చాలా దుబ్బగా ఉంటుంది ఇప్పుడు మనం మామూలుగా స్టోర్ బియ్యం ఉంటాయిగా దానికి త్రిబుల్ ఉంటుంది అంత లావు ఉంటుంది.
ఉమ్ హు
ఉమ్
అట్లెక్కడికెల్నా ఆ అదే వెళ్ళిన చోట మనకి ఫుడ్ కడ్జస్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది అండి
ఉమ్ నిజమే కానీ ఇవుంటాయిగా జ్యూస్ లన్
ఉమ్
దాంతో మేనేజ్ చేసేయోచ్చు పర్లేదు కానీ లేదంట్ అంటే పరోటా ఆ చపాతి ఇలాంటివి బానే ఉంటాయండి
ఉమ్ పర్లేదండి ఏదోకటి దొరికినా చాలు మనమక్కడికి అలా ఎళ్ళినప్పుడు
ఉమ్ హ్మ్ నిజమే మీకు ఎలా ఉండేది ఫుడ్ అరుణాచలం లో?
అది పర్లేదండి క అక్కడ కొన్ని చోట్ల మన ఆంధ్ర భోజనం దొరుకుతది, కాకపోతే మేము ఇన్ ఇంటి నుంచి తీసుకొని ఏళ్ళుంటిమి
అవునా
నుంచి ప్రిపేర్ జేసుకుని ఎల్లింటిమి
అవున్లె హెల్త్ కు మంచిది
ఉమ్ టే ట్రైన్స్ లో అంతా బావుండదు గదా అవునందుకే ఒక్ మేము ఒకస ఒక పూట వెళ్ళేటప్పుడయితే డే టైమ్ వెళ్ళాము, అప్పుడు ఇంట్లో చేసుకోపోయినయి సరిపేయింది వచ్చేటప్పుడు నైట్ టైం ఒచ్చాము అప్పుడక్కడే తినొచ్చాములేండి పర్లే తమిళనాడు గుడ కొంచెం దొరుకుతది అక్కడ కొన్ని ఆంధ్రా స్పెషల్ భోజనమ్స్ ఉన్నాయి
అవునా అంటే అది టూరిస్ట్ ప్లేస్ కాబట్
ఆ స్పెసిఫిక్ గా ఆంధ్ర వాళ్ళకే సపరేట్ గా ఉన్నాయి
అవునవునా మంచిది మంచిది నేను వెళ్ళాలండి ఎప్పుడైనా ఇష్ కి
ఎళ్ళండి బాగుంటది అక్కడ ఫోర్టీన్ కిలోమీటర్స్ బై వాక్ నడవాల్సింది ఉంటుంది
ఆ నేను విన్నానండి
ఉ
గిరిప్రదక్షన అన్
అవునవును గిరిప్రదక్షిణ అంటారు చాలా పీస్ ఫుల్ గా ఉంటదండి చాలా మంది నడుస్తుంటారు ఇంకా విచిత్రం ఏమంటే మన తెలుగు వాళ్ళ కన్నా ఫార్నర్స్ ఎక్కువ ఉంటారు అక్కడ
ఉ నిజమే అండి టూరిస్ట్ ప్లేస్ కదా ఏందిఅంటే తమిళనాడులో టెంపుల్స్
నిజమండి అక్కడ రమణ మహర్షి ఆశ్రమం అను ఒకటి ఉంది నేను తీస్ట్ వాళ్ళని చూడగానే షాక్ అయిపోయినా ఇట్లా నైట్ టైమ్ లో చూసాను అసలు ఒకరు ఒక్క ఆశ్రమం మీల్స్ ఎట్ల ఉంటది ఇంకా ఆశ్రమంలాగా ఉంటది ఎంటె ఏ ఒక పీస్ ఫుల్ గా
ఓకే ఓకే
అట్లా అక్కడ ఏం చేస్తారంటే ఏం ఉండదు జస్ట్ యోగా అది మెడిటేషన్ చేస్తూ ఉంటారు అంతే ఒక్క లైట్ కూడా లేదండి లోపల ఇంత ఫారనర్స్ కొన్ని రూమ్స్ రూమ్స్ లాగా ఉన్నాయి ఒక పెద్ద ఒక రూమ్ లో అంతా ఫారిగ్నర్స్ కి తెలుగు ఏమోస్తది అండి ఏం రాదు తెలుగు రాదు వాళ్ళు తమిళ్ అనుకుంట తమిళ్ చదువు తుండ్రె మంత్రాలు బుక్స్ వెట్టుకోనీ ముంద్ర మంత్రాలు చదువుతున్నారు భజన చేస్తున్నారు ఒక రూమ్ లో ఇంకొక రూమ్ లో కామ్గా మెడిటేషన్ చేస్తుంనాడు ఒక్క లైట్ లేదు నే ఏళ్లి షాక్ అయిపోయినా చూసి ఫస్ట్ అసలు సేట్ కాదు మనకి ఫస్ట్ బయటకి వచ్చేసిన అంత పీస్గా ఉంది అసలు అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో
ఉ హు
మనిశాంతి గ ఉంటది ఉంటే ఉంటేగాని మనం అక్కడికి వెళ్ళి పోతే ఒకసు త్రీ డేస్ అట్లా ప్లాన్ చేసుకోని వెళ్ళాల ఒక్కరోజు గిరిప్రదక్షి నా దర్శనం అట్లా అయిపోయినా ఒక రోజు అక్కడే స్పెండ్ చేయాలండి ఫారనర్స్ అందరు అమన మచ్చి ఆశ్రమ మంగానే ఉన్నారు
మేబీ అది ఫేమస్ ఏమో మనం కూడా వెళ్దామండి ఒకసారి
అంటే అదే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వస్తదండి ఒక సైడు
ఆహా
ఆ కాకపోతే మనం గుర్తించుకొని వెళ్ళాలి అంటే అది ఏమైపోతుంది అని అందరు చాలా మంది వెళ్ళిపోతూ ఉం తారు ఊరు కనే మనం కూడా అట్లా వెళ్ళిపోతూ ఉంటాం కాకపోతే మనం సైట్స్ చూసు స్తు బోర్డ్స్ చదువుకుంటూ వెళ్తే చూస్తాం
అవునండి మనం అలానే వెళ్తాం లేదు అన్
చూడులేెదు ఈసారి ఎప్పుడైనా వెళ్ళండి ఓకేనా
ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్తానండి
ఓకే అండి
ఓకే సరే అండి థ్యాంక్ యూ